వినిపిస్తోందా
వినిపిస్తుంది ఇప్పుడు
ఓకే నీది నాకు చాలా లోగా వినిపిస్తుంది
దింతా వావ్ అక్కడెక్కడో కిలోమీటర్ల దూరంలో ఫోన్ ఎట్టేసి మాట్లాడుతున్నట్టుంది స్పీకర్లు కూడా లేదు దీనికి
స్పీకర్ లేదు ఇందులో జస్ట్ కాల్ అంతే కాదు ట్రిప్స్ ఒకవేళ ప్లాన్ చేయాలంటే మనం ఎక్కడికి ప్లాన్ చేయోచ్చు
ఐ సైడ్ యూ ఆమ్ అలా ప్లేస్ చూసి చూడ్డం అలా వెళ్ళాలని టిక్ బాక్స్ క్లిక్ చేసుకున్నట్టు కాకుండా ఐ వాంట్ టు ఫన్
ఫన్ అంటే చెప్పాగా ఫన్ అంటే వండర్లా
అలా కూడా కాదు అది కూడా నేను చూసెస కాబట్టి అది కొద్దు ఏది
దుస్సాగర్ వాటర్ ఫాల్స్
టెక్కన్న మధ్యలో
ఆ ట్ర్రిక్ లెవెన్ కిలోమీటర్స్ అప్పు లెవెన్ కిలోమీటర్స్ డౌ డౌన్ కానీ పైకి వెళ్లాక వాటర్
అ
ఆ వాటర్ వాటర్లో దిగేయవచ్చు దాని తర్వాత ఇంకా చాలాసేపు అలా ఆడుకొని తాత రిటర్న్ ట్రిక్ బెటర్ చెప్పారు నాకు రీసెంట్ గా ఇంకా ముజాంలా అన్న కూడ చెప్పాడు చాలా బాగుంది ట్రెక్ వర్తిట్ వు ఎంజాయ్ అలర్ట్ మా అక్క వాళ్ళు కూడా వెళ్ళారు ఆ వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు దూద్ సాగర్ ట్రిక్ ఆ కానీ కొంచెం ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి దూద్ సాగర్ ట్రెక్ కి
ఉహు
అంటే జీప్లో కొంచెం ట్రావెల్ చేయాలంట ఆ జీప్ ముందే మాట్లాడుకొని వెళ్ళాలి ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి హలో
నాకు ఏదన్న ఊర్లో మంచి రెసార్ట్ ఓ మంచి రెసార్ట్
ఆహా
ఓ స్విమింగ్ పూల్
మేడం రెసార్టే ప్లాన్ జేయొచ్చు యాక్చువల్ గా
ఎస్ రిలాక్సింగ్గా అంటే నీకు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు ఆడుకోవాలంటే ఆడకో కుచ్చు
అ అయితే రెసార్ట్స్ మంచిగా ఉంటాయి కదా తసాదరల్ ప్యాక్డ్ స్విమ్మింగ్ పూల్ అక్కడ నేచరు
హ
మాట్లాడు
అదేనా అంటే ఏమో అంటే ఇప్పుడు మరీ రెసార్ట్ కావాలంటే అంత దూరం పోన పర్లేదు కదా కానీ నాకు అదే ఆ ట్రిప్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ ఉడిపి నాకేమ అంత ఇంట్రెస్టింగ్ లేదు ఏదైనా బీచ్కి వెళ్తాము డే అంత తిరగాల్సి వస్తుంది నైట్ లైఫ్ ఏ ఉడిపిలోయ
అయితే నేను నీకు గుర్తుందా బీటెక్ లో ఒకటి చెప్పాను ఆ మ్యాంగో రెసార్ట్ కాదు మ్యాంగో రెసార్టే ఆ అంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటయ్ ఆ
ఉహు
అన్నీ ఉంటాయి ఒక్-ఒకే ప్లేస్లో స్విమ్మింగ్ పూల్ రెసార్ట్ రూమ్స్ దు మంచిగా అలా సో అలా కూడా ప్లాన్ చేసుకోచ్చు
ఏమొ అది అనుకున్నాన్ నెను ఆలోచించినప్పుడు
ఉమ్
ఇంక ఊడిపి అదే డే లో తిరిగేటప్పుడు నాకు అలా ఎండ తగుల్తనే ఐ విల్ బి డిఫరెంట్ పర్సన్ నాకు ఇరిట్టెటింగ్గా ఉంటుంది అసలు ఇవె అని సో ఒకసారి అలా బీచ్ చూడర డానికి అంటే నాకు వేస్ట్ అనిపిస్తుంది ఎందుకన్ టే అదె ఒక అదేమైన బీచ్ స్టే నా అంటే కూడా అది కూడా కాదు జస్ట్ అలా వెళ్ళి వచ్చేయాలి అది కూడ
బీచ్ డే కూడా తీసుకోవచ్చుగా మనం అక్కడే
హ్మ్ హ
ఆ నువ్వు ఇంకా ఏమేం ప్లేసెస్ అంటే నీకు అట్ల ఓన్లీ రెసార్ట్స్ అలా కథ కావాల్సింది
మ్ ఏదన్నా ఆ యాక్టివిటీస్ ఉన్న రిసార్ట్స్
ఓకే
లేకపోతే క్ కనీసం మంచి వ్యూ రిలాక్సింగ్ రిసార్ట్స్ అల
ఓకే మనం అప్పుడు చూసాం గద చిక్మంగూర్ కెళ్ళినప్పుడు చాలా రిసార్ట్స్ ఉన్నిన్నయ్ సో అవి కూడా బానే ఉన్నిన్నయ్ కాకపోతే అవి చాలా దూరం
లేకపోతే ఏదైనా ఫన్ యాక్టివిటీస్ ఉన్నది రిసార్ట్ అల హలొ
ఆ ఫన్ యాక్టివిటీస్ ఉన్నయ్ చెప్పాగా మ్యాంగో ఆ రిసార్ట్ అది ఫన్ యాక్టివిటీస్ ఉంటయి అన్ని అన్ని ఉంటయి అందులో ఉమ్ ఇంకా ఇటు సైడ్ బావుంటయి గద కత మనాలి మాట్లాడేదో ఒకటి
అంత దు ఇ ఇప్పుడా సమ్మర్ కదా అక్కడ కూడా అడేముండదు ఇప్పుడు మంచిగుండదు ఏం ఉండదు సమ్మర్ నిక్ మళ్ళీ ఊటి పోయినట్టు అక్కడ గూడా ఉంటుంది గ సమ్మర్ లో ఊటి పోయినట్టు ఉంటుంది అక్కడ పోయినా కూడా నార్త్ అంతా ఇంక సమ్మర్ అయిపోతుంది
ఇప్పుడు కాదు వింటర్ లో అలా ఆ సో ఇంకా మనాలి క్ కాశీ నువ్వు వారణాసీ ఎలా ఉనిందొ చెప్పు నువెళ్ళింది
ఓహ్ క్లైమేట్ ఆ
క్లైమేట్ అసలు ఎలా ఎలా వెళ్ళారు మొత్తం
ఇపుడు నాకు అసలు వెడి అనిపియలేదు అసలు క్లైమేట్ నాకు అలా అనిపిలేదు కాబట్టి బానే ఉండింది
ఉమ్
అంత ఎండ లేదు నాకు అంతేం ఎండ అనిపిలేదు మరీ వేడి కూడ లేదు బావుండింది క్లైమేట్ కానీ అది నేను వెళ్ళండెది ఎప్పుడు జానవరిలో అప్ అంటే అప్పుడు వింటర్ వి వింటర్ లాగానే ఉంటది కదా, సొ నాకు ఓకే.
బ్లాంక్
అప్పుడు ఓకే కానీ నాకు ఈ సమ్మర్ అంటే జూన్ లో కూడా ఈ మధ్య ముందు అంటే ఏమన్నా వర్షాలు పడలే పడుతున్న కానీ ఇప్పుడు అసలు అది కూడా పెద్ద సమ్మర్ సీజన్ లాగనే ఉంటుంది సో అలై ఇప్పుడు నార్త్ వెళ్ళినా కూడా అంత అంతేం బావుండదు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఢిల్లీ చాలా చలిగా చల్లగా ఉండింది.
ఆహా
మార్నింగ్ మాత్రమే నో జాన్వరి జాన్వరి థర్టీ ఫస్ట్ వెళ్ళాను. ఫెబ్ వన్, టూ, త్రీ, ఫోర్ అక్కడ
వన్ ఇయర్ అవుతుంది. నువు వెళ్ళి ఓకే
మళ్ళీ ఆహా అది కూడా ఏంటి ఢిల్లీలో మార్నింగ్ మాత్రం చాలా చల్ల బానుంది గడ్ద చలే మళ్ళీ డే అయితేనే ఇక్కడ మనం
బ్లాంక్
వేడిగా ఉంటుంది అక్కడ అంత వేడిగానే ఉంది. వేడి అయిన ఓకే
ఓకే
సో అది వాళ్ళకి వింటరంట. నాకు నార్మల్ క్లైమేట్ లాగా ఉండింది. కానీ చలి తెల్ల తెల్లారి నైట్ మాత్రం గడ్డ లాగ ఉంటుంది. సో నార్తు ఈ సీజన్ వే
బ్లాంక్ ఓకే అయితే మనం అప్పుడే ప్లాన్ చేసుకోవాలి వింటర్లో. ఇంకా ఈ సీజన్ లో అంటే ఏ ఏవి ఉండవు క ఈ సీజన్ లో
ఏవి ఉండవు అదే ప్లేసెస్ పోయినా కూడా అంటే నా గురించి ఒకటే ఆలోచిస్తే నాకు అండెన్స్ వస్తన్నాయి బా అనిపిస్తుంది చిరాకు వచ్చేస్ నాకు అండ్ ఎందులో చూసినా గాని సో నా గురించి ఒకటే ఆలోచిస్తే కానీ మనం ముగ్గురం వెళ్తున్నాము దా
ఆ ముగ్గు ముగ్గురం వెళ్లిన కూడ ఓకే రెసార్ట్ సి మన ఒక వన్ ఆర్, టూ డేస్ కి రిసార్ట్ హ్యాపీగా ఉండొచ్చు. బ్లాంక్
తా కదా ట్రిప్ వేస్ట్ లాగా ఉంటుంది కదా. మ్ కానీ ట్రిప్పు లాగా ఉండదు కదా
అప్ అప్పుడు ఒక పని చేయొచ్చు ఉడిపి దగ్గర ఏదో ఒక రెసార్ట్ తీసుకొని వన్ డే మొత్తం రెసార్టు వన్ డే జస్ట్ బీచ్ అవి చూసుకుంటే సరిపోతుంది.
వేస్ట్ కదా ఉడిపి దాకపోవడం ఎందుకు అందుకు అది నేను అంటుంది.
ఆ ఇప్పుడు నీకు వితి ఇన్ ద బెంగుళూరు రిసార్ట్స్ అంటే నీకు అట్ల నేచర్ అదంతా ఉన్నవు ఉండవు. ఎటైనా నువ్వు కొంచెం దూరం వెళ్లాల్సిందే.
మరి నేచర్ నాకేం అక్కర్లేదు అంటే ఏదన్న ఒ కటన్నా ఉండాలిగా అన్న ఇప్పుడు ఉడిపీకి పోతాం అంటే వేరు ప్చ్ ట్రిప్పే వెళ్ళిపోతున్నాం కదా ఎందుకు వేస్ట్ అంటే ట్రిప్ను వేస్ట్ చేసిన
ఉమ్ మరి ఇంకేమున్నయి?
ఏమో నేను సగమ్ సగమే ఆలోచించ
చూద్దాం అయితే ఇంకా ఏమేమ్ ఉన్నాయో ప్లేసెసు చాలానే ఉంటయి కానీ సమ్మర్ లో అసల్ ఏమేమ్ ఎల్ తుంటరు మనుషులు సమ్మర్ హాల్ డేస్ లో చాలా మంది ఊటి ఇట్లనే ఎల్ తుంటరు వండర్ లా బీచ్ బీచీస్త సమ్మర్ లో ఎల్ తే అంతే ఇంగ్
ఉమ్
కష్టం ఇప్పుడెళ్తున్నారు వాళ్ళు గోవాకి
కానీ బెటర్ అంటే ఎవ్వరూ ఉండ్రు కొంచెం నీట్ గా ప్చ్ టెన్ మినెట్స్ అయిపోయింది.